తిన్న
తిన్నావా తిన్ననే ఏం కూర మర్చిపోయినావా ఆవు అవును
ఏందుకే ఏప్పుడు బుక్ చేసినవు అది అది ఎప్పుడుది అంటే అది ఎట్లా అంటే మనం ఇట్ల
కంప్యూటర్లు అప్పుడు
ఇగా కంప్యూటర్ ఆప్పుడు కొట్టి వాళ్ళు ఏదో ఇంటర్వ్యూకి ఇస్తారు కదా అలాంటిదే కద తీయడం వత్తది కదా అది మరి తీసి ఎందుకంటే అది దేనికన్నట్టు నార్మల్గా రీచ్ చేయడానీకైనా
నార్మల్గా రీచ్ అవ్వడం మేన అఓన్లీ గ్లాసెస్
బోస్ స్ హ్ ఏమైంద
హ్
నీకు ఎన్ని అయ్యింది గా బా
ఎన్ని అయినాయి చెప్పు అయ్యో రీల్స్ గిట్ల చేస్తవ ఇంగ రీల్స్ ఇగ బాగా జెత్తన్న రీల్స్ మా ఫ్రెండ్ దు ఒక ఆమె బాగ చేసింది నైట్ డ్రస్ మస్తుంది. నైట్ కాదు గాని అది చూస్తే బాగుంది నందు దివ్య జేతంది నందు జేతా. నేను జెర్ నీకు ఇన్స్టాగ్రామ్ ల పంపిద్దాం పంపిద్దాం అనుకున్న మర్చి. అలాంటిది బుగ్ జేసుకోవాలని బాగా బడ్డది. ఉ జపిస్తామ్.
ఆ తీశేషి నట్టు ఉండేగద. ఏమో నీకే తెలువల్నే. ఇగో ఇదే అది. కదా ఎందుకు తీసేసిందామా. ఇంకా ఏంటి సంగతులు. మ్యారేజ్ అయింది పాప ఓ బాబు మళ్ళా బాబు. ఆ. ఎట్లా డిపశేన్స్ ఉ ఇళ్ళంతా ఇంటర్వో ఇంటర్ ఫ్రెండ్స్. మా వోళ్ళు ముగ్గురు ఉంటారె ఇలా. అందులో ముగ్గురిట్లే ఇద్దరు జేషింర్రు ఉమ్ ఇద్దర్లుకు పెళ్లిళ్లయినయ్ పిల్లలు బుట్టిర్రు. ఏమో ఎం జేత్తారో జెప్పారు గాని చెత్తర్రు ఏమో జేత్తర్రు. అరేంజ్ డే అరేంజే గానీ ఇగ ట్రూ.
అయ్యో.
ఈనంటే ఆమెకిష్టం ఆయనంటే ఇమకిష్టం ఉమ్.
హ
ఇంకా ఎం జాబ్ చేస్తారుమీరు గుడ్డి ఎట్లా అంటే ఇది. ఇట్లనేనా ఇట్లనే ఉండాలి డౌన్ షోల్డరు. కింద లుంబు పాయింట్ ఓస్తానే గదా క్లారిటీగా. ఆ లింక్ అని అడుగుతే మళ్ళ ఏమనుకుంటదో అని లింక్ అని అడగట్లే.
అయితే అది అలాసి మనం ఇంటికి పోవాలే ఇగ ఇక్కడేం పోవాలే. ఆ.
అదే. మంచిగున్నాయే అయి ఇప్పుడు అయ్యే గదా అయితే పెద్దన్న. సడన్ గా మో బ్ ఎటన్న ఏళ్ళాలన్నా ఇక్కడ కన్నా టే. అయి ఇప్పుడు అయ్యే కదా సే ఏన్ది ఇగో ఇట్లనే ఇగ ఏమ్ ఉండదు ఇదే డౌన్ షో. మరి ఇలాంటివే లుంబు పాయింటు సేమ్ కలర్ ఉంటుంది. ఆ నీ దగ్గర ఉంది అది చూడు. నీ ఫ్రెండే దివి ఆ. ఆమెన్ జూషినవా నువేప్పుడు జూషినవే. ఒత్తేగాద రిల్ చుత్తన్ ది గదా ఉమ్ చూడు. గిట్లా అన్నావా. ఆ అట్లా గాద అ ట్ల ఇ ఇట్లా డౌన్ షోల్డర్ డౌన్ షోల్డర్ ఏడుంది చెయ్యి లేపితే గ. గలీజ్ గుంటది నీకు మరి ఇంకెట్లనే ఇదే శెట్సు ఇదే టీషర్ట్. ఇప్పుడు నన్న మొన్న బామ్ ఇలాంటిదే. నేన్ జూపిస్తా జూడు. కానీ నా దేట్లుండాలంటే బాగుండాలి. అతలా సరిచేసి చూడు. నీ దేలుత్తదని నిన్న అడుగుతే నాకోస్తాద. అదే డ్రెస్ అనుకుంటున్నా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టైం చూడలేదా అదే అనుకు ఇదిచ్చిన ఎక్స్ కి గిఫ్ట్ అప్పుడుతది ఎప్పుడు అవునా
ఏదనా వాపొత్తదానే
వాచ్ అంటే ఇప్పుడు వాల్ వాక్ వాల్ చ్ ఇయ్యద్దువాల్స్ మీద తెలుసునా బ్రేక్ అందుకే గడియారం ఏం లేదు వె
శోభ
ఇంట్లో పెట్టుకని అసలు ఫస్ట్ నేను హ వాళ్ళ ఇంట్లే వాళ్ళ వాచ్ లేదు అన్నట్టు అన్నాడు కొనాలి అదింటే నేను డిఫరెంట్ గా చూసిన ఎప్పుడు ఫోటో ఫేమ్స్ అది ఇది ఏంది అని ఇది ఇద్దాం అనుకున్న ఏతులకు ఎందుకు రవాణప్పు మళ్ళ తర్వాత ఇక గీది ఇద్దాం అనుకున్నా
పౌడకు
అవసరం ఇప్పుడు డిపీ కూడా అదే ఉంటది చూసినవా లే ఫోర్డ ఫ్రైమ్ చి బర్డే ఎప్పుడయిపోయింది ఎప్పుడయిపోయిందో తెలియదు అయిపోయిన పది రోజులకి చిన్న అంటాంది ఇంకేమంటారు ఎవరన్నా మాట్లాడి రా అందర ఏం మాట్లాడిన ఆ ఏ ఇక మళ్ళా బోవుడు లేదా ఓ పక్కన ఓడుపో
అవురా
అ ఏం లేదు ఇప్పుడు ఏమి ఇచ్చినావు ఇక్కడ అన్నయ్య దగ్గర ఇ పాంపవడం అది కావాలి పా ఇప్పుడు కావాలండి అయితే నువ్వే అప్లై చేయ్యాలడి అని చెప్పే ఆ రోజు ఏమౌంట్ అందిచ్చేసిన కానీ హోడ రైది ఖర్చం కావట్లేదు ఒరిజినల్ ఇచ్చినవా జిరాక్స్ తీసిఅన్నకదా
ఇవ్వలేక తెలవదు వాళ్లకే గుర్తొచ్చింది
ఆయన పోగొట్టిండు అనుకో ఇక నీక ఎక్కడ దొరకని కూడా దొరకదు సిన నాకపోతే అతే నేదే అని చెప్పేసి అసలు ఎప్పుడు చెప్పినవ్ నువ్వు ఏంటిది లోపలికి వేనాంట ఆ తీసుకోలిసేటప్పుడు అప్పుడాన్ని సచ్ అయిపిస్తుంది ఈరోజు అయితే అయిపోతుంది మళ్లీ రేపు వచ్చి తీసుసిపోయి అయిపోతుంది
ఆ
మరి నువ్వు ఉండి చేయిపిచ్చుకుంటే అయిపోయింది కదా మీరున్ననంటే అక్కడ అక్కడికి వెళ్తారు వాళ్ళు
ఉ హ
ఏమన్నా తీసుకుంటాడా డబ్బులు అవునా అంటే ఈ అన్ని కూడా ఆయనే చేయాల నేను వచ్చినప్పుడు చేస్తా అన్నాడు చేపిస్ ఈ చేత నేను తిరగడం ఎందుకు కాదా అన్నట్టు చేతాం చెయ్యన్నాని చెప్పిన ఇక మీ ఈస్ట్ ఎవరైనా ఎక్కడైనా కూడా త్రీ హండ్రెడ్ కదా అదే త్రీ హండ్రెడ్ పెట్టి అన్ని చేసినా కూడా అయిపోతుంది కదా మల్ల నువ్వు చెప్పాలని అడిగితే
ఉ చల్లానిత్తి
పచ్చిస్ నీకు ఒకవేళ అట్లాంటివి కనిపిస్తే నాకు పంపి
ఫస్ట్ ఊర్లకు అక్క అందులో మీషో వస్తది అది వస్తది
అట్లా సర్చ్ చేస్తే రావట్లేవే జస్ట్ మోడల్ చూపిస్తా బట్ ఆట్లా కాదు నేను నీకు పంపుతా ఇంకో ఇట్లా బట్ అట్లా కాదు ప్యాంట్ కొంచెం పైకి ఉండాలి షర్ట్ లుంబు ఉండాలి ఇట్లనే డౌన్ షోల్డర్ అంటే
ఆ
ఇదే సేమ్ ప్రాబ్ల మొత్తం ఇదే అంటది ఇదే డౌన్ షో ల్డర్ టీ షర్ట్ కానీ పాతదే
అట్లా కావాలి
చూస్తినీ
నువ్వే ఇంకా మీషో గానీ అమెజాన్ ఆని అమెజాన్ ఇంకా మింత్రా అనీ మింత్రా
కాస్ట్ ఎక్కువ వాడలేము
నిజంగానే ఎలా మస్త్ కాస్ట్ నువ్వు ఏం చెత్తన్నావ్ మళ్ళా ఒక్కసారి చూసినా అమ్ము పుల్ రేటుందని ఉకున్నా ఎందుకు అంతగానం రేటుంది కాకపోతే మరి అలా కొన్నాయి కాసం లో కొన్నట్టు ఉంటాయి మీషోలో తక్కువ ఉంటాయి మళ్ళా చీప్ ప్రొడక్ట్ అయితాయి అంటే అది రీయూజుబుల్ ఆ ఇప్పుడు మళ్ళీ తీసుకున్న వన్ని రియూజ్బుల్ ఏనా మీ షో లోనా ఆ అంత లేదు నీకే అట్లా అనిపిస్తంది ఈ నిజుంగానే నేను నువ్వు కావాలంటే కొన్ని ఆట్లా వస్తాయ్ కొన్ని అసలుకు అట్టరావ్ లేదు ఇప్పుడు పాతవి ఏమన్నా మనవి ఉంటాయి కదా వాటిని రీసైకిల్ చేసి అల్లో పెట్ ద దానీ అది అసలు మెయిన్ ప్రోడక్ట్ ఎందండి అది అమెజాన్ ఆట్ల అవి ఫ్లిప్ వాడు అమెజాన్ లో ఎక్కువ కాస్ట్ ఉంటది చూడు అదే మీషో ఎక్కు ఒక టీర్ట్ చూస్తే నూట ఇరవై రూపాయలు నూట అరవయో ఉంటది ఊ అల్లో చూడు అరూ ఏడు వందల అరవై మూడు వందలు ఇరవై ఉంది ఒక పీస్ షర్ట్ అట్లుంటాయి క్వాలిటీవి ఆవును
ఒకటి సూది పెడితే వచ్చేదా అక్క చిక్క ఇంకా నేను లోపలికి వద్దామ అంటే బయటికి రా అంటాంది ఎందుకు ఆహా నియ్యి అని చెప్పిన కదా నేను నేను ఇచ్చేసినంటే అరే నువ్వ అయితే ఆమెకు ఇచ్చినావు కదా నువ్వెందుకు పో తన్నావ్ మళ్ళా అంటాంది ఇగా ఉహు నువ్ చెప్ప నెన్ ఎట్లా అనంటే అమ్మె నాక నాకు కొటింది మొన్న దానికేయ్యాలి అన్నట్ అన్న అయితే మీకు ఇచ్చినాక ఆమెమో చేసుకుంటు మో ర మరి ఊరికన్నా కొట్టించుకుంటదేమో అని నేన అన్న ఎవరికన్నా కొడుతుదేమో అక్కదిదని అంటే సరే రారా త్రాగిడ మాట్లాడదాం అని చెప్పుకుంట మాట్లాడదా అ బా మొన్న నెన్ రాలే అందుకే వచ్చు ను
సరేం అండి సరే